హలో హా రజిత ఆ లక్ష్మి వాళ్ళకు మాకు గొడవ జరిగింది ఎప్పుడు తీసుకని పోతా అన్నది నాతో తీసుకుని పోతా అని కాదు పక్కన చేంజ్ అవుతా మే ఆమెకే ఆ ము్ ఉంద తి నేను మొన్న అడిగితే చెప్ప
మొన్న కాదు న టీగి పోయినప్పుడు టీ లేట్ అయినప్పుడు ఆ అంకేం మేడం అ ఆగలేదంటనా అన్నారు వాళ్ళు
నువ్వు ఓవరక్షన్ చేసున్నావ్ చేస్కో
ఆ
హ్మ్
అక్షయ సైలెంటుగా ఉంది లిఫ్ట్ ఏసున్
చేయానిలే ఏమి అంత హెడ్వేట్ ఆ పిల్లకి ఎన్ని రోజులు చుపిస చుసేన్ నాదేమో నేను తీసుకొని పోతా మా కాంజు నీ ప్రేమ్ తీసుకొని పోోడానికి స లక్ష్మిీ ని అనుకుంటా
ఎంది
కాట్ మీద బట్లు
అవునావే అవి నా
వ నా ఇల చూద్దాం ఎవరన్న వస్తే లగేజ్ అప్పుడు ఎవరైనా రాని ఫస్ట్ లగేజ్ అడ్డంముంది తీసు కం పోండి పెట్టుకోవడానికికుందండి వాళ్ళే వాళ్ళే వచ్చినమని చెప్తే అప్పుడు తీసు స మనం చెప్తే ఇప్పుడు రేస్ ఆ చేసాము అఖ
అ
రాయవైమన్నా నోట్స్
ఏంలేదు రనా వస
ఉమ్ మనం వేస్ట్ కాలేజ్ లే వాళ్ళు ఏం చెప్పారు మనమే క్రియేట్ చేస్త
మీ కళేల్లో ఎట్లుంది మీకు
మాకు బాగా చెప్తారు అసలు హ్మ్ హైలైట్ ఎ లక్ష్మి నా కింత నీ వాయిస్ వినిపియ్యట్లే నువు బయటికి పో
హలో
మ్
ఏ కాలేజీ మీరు అంటున్నా
ఎందుకు మా కాలేజ్తో
ఇంకా ఎప్పుడు వెళ్తున్నావు ఇంటికి హా
చూడాలి ఎళ్ళాలి
ఉ ఎల్తవ ఫెస్టివల్ కి
చూడాలి నువ్వు
తను నేను
మీది రంజాన్ ఉంది కదా ఆ నేను కూడా చూడాలి రెహనా పోవాలో లేదో
మ్
మా అక్కది మ్యారేజ్ ఉంది నెక్స్ట్ మంత్ సార్ ఆ మంత్ లో వెళ్దామని. లేదు ఎల్లాలి రేపు
ఆ ఊ
ఈక్వల్ గా తీసుకో.
ఊ ఉఊ ఉ మా వార్డెన్ షో చేస్తుంది చిన్న షో చేయట్లా. హలో హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది రెహనా చెప్పు.
చాలంట నవ్
ఆ
నేమ్ మెన్షన్ చేయకూడదు కదా
మే మెన్షన్ వాళ్ళకి కనిపిదా ఏంది నేమ్ మెన్షన్ చేస్తే వాళ్ళకి నువ్ నెంబర్ కొట్టిన వెంటనే నీ పేరు కనిపిస్తుంది మా కాడ
అయినా నేమ్ మెన్షన్ చేయకూడదు అంటా
అవునా సర్లే ఏంగ్ కాదులే
మ్మ్మ్మ్
ఓయ్ ఏం చేసున్నావ్
కోతులుతో ఆడుకుంటున్నా.
ఇప్పుడు ఎట్టె వేసుకుంటావు మీ రూమ్ లో కాట్స్
ఆ ఏందో చూడ్ని ఎత్త ఏసినా ఫస్ట్ మనం అడ్జస్ట్ అవుదాం ఆ ఫస్ట్ కార్ట్ తెచ్చేయ్ వచ్చిందా వార్డెన్ మళ్ళీ హలో
హలో
రాము సార్ వచ్చినట్టున్నాడు
పోటి వేస్తున్నారు నా వింగా నాలుగేస్తున్నారు ఏ కోతి పైన ఫోన్లో తొంగిచూస్తోంది అది కూడా
హలో
ఆ అదే ఎవరు ఆ అమ్మాయి అట్ల నవుతుంది
నా ఫ్రెండు
ఆహా
మే మా కాలేజ్ కొత్తగా కట్టిస్తున్నారు ఉంది అంత కొత్తగా పెయింటింగ్ వేస్తా ఉన్నా నువ్ ఫోన్ లో ఏం చేస్తున్నావ్ అది కూడా ఇట్లోచి ఇట్లిట్ల తొంగిచూస్తోంది తెలుసా పైనుంచి
ఏం మీ ఫ్రెండ్ భలే నవుతుంది
ఆ మా ఫ బా మా ఫ్రెండ్ స్మైల్ బాగుంటది
అవునా ఏమంటా
షాక్ అయింది ఆ పాప
అవునా
హ్మ్మ్
ఓ పిల్ల ఉంటుంది మా రూమ్ లో శిల్పా అనే పిల్ల
హ్మ్మ్
ఎంత క్యూట్ గా ఉందో తెలుసా భలే ఉంటుంది అసలు
ఆ
నేను ఎక్స్పెక్ట్ చేయలే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఈ పిల్ల ఇంతందంగా ఉంటుందా అని
హ్మ్మ్
ఇప్పుడు భలే అంది అసలు
బాగుంటదా
ఆన్ ద రిస్ట్ ఎక్స్పెక్ట్ చేయలా ఆ పిల్ల బాగుంటుందండి
ఊ ఎంత మంది ఉంటారు మీరు రూమ్ మేట్
మా రూమ్ లో నా మొత్తం ఫైవ్ మెంబర్స్ ఉంటారు షీట్ ఎసుకోండి మా రూమ్ అమ్మాయ్ తో అంట మాట్లా గట్టవ శిల్పా శిల్పా నా
ఎన్ని అమ్మాయ అట్లే పెట్ కలిపిత మమ్మీ ఇష్టంతో ఉంటే మాట్లాడాలి కానీ ఎందుకు పరుగెత్తుతావ్ ఊ ఊహు ఊ రేపటి నుంచి కాలేజీకి వెళ్ళాలా
ఆ వేల్లాలి నువ్వు వెళ్ళవా
ఆ వెళ్తాను
ఆ
తిన్నావా
తిన్నాను నువ్వు తిన్నావా
హు తిన్నాను నేను కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్
ఆ బిర్యానీనా? నాకు కూడా ఆర్డర్ పెట్టొచ్చు కదా
సరే పెట్టుకున్నా లే
ఆ మీకా షుగరా తిన్నారా తిన్నావా స్టడీ రూమ్ దగ్గరికి ఆ సరేలే